హలో బాహున్నారా అండి
హలో విన్పిస్తుందా
విన్పిస్తుందండి బాహున్నారా
ఆ బాహున్నామండి ఏం జేస్తున్నారు
ఏం లేదండి ఖాలీ అండి మీరు
అవునా తిన్నర అన్నం
ఆ తిన్లేదండి మీర్ తిన్నారా?
ఉం తిన్నాం దిఉస్క వడ్తున్నా ఇప్పుడే
అవునా ఎందుకండి
ఆ మేము ఫ్లోరింగ్ జేస్తున్నాం ముందట
ఆహా ఓకే
మీది మీద్దంతా యేస్తున్నా అండి
అవునా వర్షం బళ్లేదా అండి
వర్షం బడ్డది గాని కొంచం ఇప్పుడేళ్తుందని
అవునా పనైపోయిందా అండి
పనైపోయిందండి పిల్లల్ స్కూల్ గ్ పోయిళ్ళు
అవునా
ఉ
ఉం మీ సైడ్ ఏం విత్తనాల్ ఏసారండి ఇప్పుడు
మా సైడు పత్తి ఏసారు
ఉం
పత్తి ఉను అదేంటిది మక్కజొన్న.
మక్కజొన్న ఏసారా
ఉం ఇవ్వే అండి ఎక్కువ మా సైడ్ నాడ్సేటి
అవునా
హ్మ్ ఈ మద్దల షాపింగ్ ఏం జేయలేదా అండి ఇగ బోనాల పండగకే అండి షాపింగు ఇప్పుడేం జేస్తాం
అవునవును ఎక్కడ జేస్
మేము ఇక్కడ తొరూరులో యేస్తామండి లోకలే ఎక్వ శాతం
అవ్నా ఇది తొరూర్ లో రాజ్యలక్ష్మి షాప్ పింగ్ మాల్ అన్ ఉంది గద అక్కడ బాహుంటయా అండి
ఆ బాహుంటాయండి వాళ్ళు మేము ఆ పేజీ గూడా ఫాలో అయితున్నాం గదా
అవునా అది బా ఉంటున్నాయ్ ఆఫర్లు చాలా వెడుతుర్రు చూస్ చిన్నా అదే బా ఉంటాయా అని అడుగుతున్
ఇప్పుడు దాన్ని ఫాలో జేయండి ఫాలో జేస్తే వాళ్ళు గే గివేవో ఇస్తారు గదా
అవునవున్ ఫాలో అయుతున్నానండి చాల్ రోల్ అయుతుందా అవవట్టి గుడా
గెస్ట్ యస్ తేమనకు
ఉం
ఇస్తరన్నట్టు
అవునా ఏం బా ఉంటాయండి అందులో అంటే సారీసా డ్రెస్సులా
బానే ఉంటాయ్ డ్రెస్సుల్ బానే ఉంటాయ్ అన్ని బా ఉంటాయండి నాగ్ దెల్శినంతవరకైతే నేను ఒకసారి వెళ్ళాను.
అవునా
హ
ఉహు
అన్నిీ బానే ఉంటాయి
అవునా ఉహు ఉ కానీ
ఇంకా ఏముందండి ఉషాక పట్టాలి పనోళ్ళు ఆస్తారంట ఇక పని చేసుకుంటా మాట్లాడదాం అనేసి పని చేస్తున్నా ఇక ఉషాకోళ్ళు ఆస్తారు రేపు పనోళ్ళు ఆస్తారుండి ఉషాక లేదు
ఆహా అంటే ఫ్లోరింగ్ అంటే ఇట్లా మొత్తం ప్లెయిన్ గా జేస్తారా
ఆ ప్లేన్ జేస్తామండి గిలాబ్ లాగా
ఆహా అవునా
లాగా చేస్తూ ఉంట
ఉమ్ ఆహా ఎన్ని రోజులు పడతదండి అట్లా చేయనికి
ఒక టెన్ డేస్ పడుతదండి ఇక వాళ్ళు వచ్చే దాన్ని బట్టి
ఆహా
ఉ గట్ల
ఎంత తీసుకుంటారు అమౌంట్
రోజుకు పదిహేను వందలండి
ఓన్లీ అది చేసినందుకేనా
ఆ అవును మేడం గోడ కడుతున్నాం సుట్టూ
ఉ
గోడ గట్టేసి
అది చేసినందుకు
ఉ. పదిహేను వందలు
ఆహో
ఆ
చాలానే ఉందిగా కాస్ట్ ఇప్పుడు ఇల్లు గట్టాలంటే ఎకరం రాసియాల్సి ఆచ్చేటట్టుంది
అవును కదా అండి మరి
హా
ఎకరం పోతుది రెండు ఎకరాలు కూడా పోతాయి మంచిగా న్యూ మోడల్ కట్టుకోవాలంటే
అవునవును మస్తు కాస్ట్ చేస్తుండ్రు వాళ్ళు
అసలు ఒక్క రోజు కూలోళ్ళకే పదిహేను వందలా
ఆ మరి ఇంత కాస్ట్ అయితే మరి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా కట్టుకుంటారో
ఏమోండి ఇక అందుకే రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు కదా ఇల్లులు
అది ఏమిచ్చినా తక్కువే కదండి
అవును గాని ఇక కొంచెం సేఫ్ కదా ఐదు లక్షలు అట్లా
ఐదు లక్షలు ఇస్తుండా
ఆ మీకు తెలియదాండి ఇంకా
ఏమో తెల్వదండి అంత మన ఇగ వాళ్ళ ఏం చూస్తాం ఎక్కువ పలు
అవును
ఉమ్
ఐదు లక్షలు ఇస్తున్నడండి
ఆహా మీకొచ్చాయా?
మాకు రాలేదండి మేము అప్పుడే కట్టుకున్నాము కనీ, ముందు చుట్టూ పడారు కట్ కుంటారెమో రాదండి భూమి జాగా లేనోళ్ళకి ఇస్తారంట.
అవునా ఓకే
ఉమ్ అట్ల
ఇగ భూమి జాకా లేకుండా ఉండాలి ఇగ ఆయన ఇచ్చే ఐదు లక్షలకి మనం.
అంతే అం తే ఉన్నట్టుందండి అట్ల అయితే ఇస్తడంట
ఇ
భూమి జాగా లేనోల్లకైతే ఇత్తరంట
ఆ ఇగయినేమో తడు ఐదు లక్షలకి ఏం ఇగ లేకుండా ఉండాలె మనం.
అవును అంతే కదా మరి
ఆ
ఏం లేకుండానే ఉండాలి.
ఉమ్ మా బాబుకేమో బొమ్మలు, బొమ్మలు, బొమ్మలు కావాలంట.
అమ్మా
ఆ ఈ బొమ్మలు చూసుడేమో గాని ఇంట్లో సతాయిస్తురూ స్కూల్ కు పోతే ఒక టూ అవర్స్ ప్రశాంతత ఉంటది.
అవునండి ప్రశాంతంగా ఉంటది.
ఆ స్కూల్ కు పంపిస్దం అంటే నేమో, వాళ్ళ నాన్న ఇప్పుడు వద్దులే ఇప్పుడే కదా జ్వరం తగ్గింది మండే నుంచి పంపిద్దాంలే అని చెప్తుంది.
నిన్న మొన్న మా వోడు గుడం ఇంటికాన్నే ఉన్నడు.
ఆ
పన్న విరిగింది బల్లేె స్కూల్లో పడితే
అయ్యా అట్ల ఎట్ల పడిండు?
ఆ స్కూల్లో పడ్డడండి.
ఆహ
అయితే పళ్లు తరిగినయి ముందటి
ఎన్ని?
బ్యాగ్ దర్టి కింద పడ్డడు
ఆచొ బ్యాగులు వీళ్ళకి బా బ్యాగులే బరువైతున్నట్టున్నయి పిల్లలకి పాపం.
ఆహ పక్కన ఉన్నది టాయిలెట్ అడిగిందంట సార్ని.
ఆ
మేడన్ని టాయిలెట్ అడుగుతే ఫస్ట్ సారీ దోలలేదంట
ఆ
సెకండ్ సారి దోల్తే ఇగ వాడికి ఆగ క ఉరకడం వల్ల బ్యాగ్ తట్టి కింద పడితే రెండు పళ్ళు ఇరిగినయి.
అయ్యో
ఇప్పుడు పళ్ళుపోయి పల్లోచ్చినయ్ ఇగ ఆ రావండి పళ్ళు పోయి పళ్ళు వచ్చినయ్ కదా
అవునా పొయ్యి వచ్చినయా
ఇగ మళ్ళీ రావు పెట్టియాలి ఇగ
అయ్యో
అదైనా పదమూడు సంవత్సరాలకు పెడతరంట
అవును ఇప్పుడు పెట్టరు అంటారు కదా
అహా
రోజు టిఫిన్స్ చేస్తారా అండి మార్నింగ్
నేను ఏం టిఫిన్స్ ఇయనండి ఇగ నాకు అన్నమే మా పిల్లలు ఏం ఎక్కువ టిఫిన్స్ తినరు
అవునా ఓకే
మీకు అన్నమే అన్నమే అన్నం అన్నం గావాలి వాళ్ళకంతే
అవును కొందరు పిల్లలు అన్నమే ఎక్కువ బా మంచి తింటరు
మావ్ పచ్చడైనా సరే నువ్వు అన్నం బెట్టు ఆ ఈ కూర ఆ కూర కావాలని ఏం లేదు
అవునా అట్లుంటే మంచోళ్ళు
హ
మా అబ్బాయి వున్నాడు అసలు అన్నం ఏ తినడు
అవునా
నేనైనా టిఫిన్స్ చె
హ్మ్ అవే ఎక్కువ
ఆ వాళ్ళ నాన్నా కు ఫోన్ చేసి ఇది కావాలంటే తీసుకొస్తనే ఉంటాడు
అంతేనా
ఆయనే చెడ గొడుతుండు సగం
ఉహ
ఇప్పటి పిల్లలే ఎట్లున్నారెమోఅనిపిస్తది అప్పుడప్పుడు
ఇగ అందరర్ అట్లుండరు కదా అన్నీ కొంతమంది అట్లుంటరు కొంతమంది ఇట్లుంటర్
ఆ ఇంగ మా బావ పిల్లల్లాగే ఇనయ్
హ్మ్
మా బావ పిల్లల్ గూడా అంతే ఇంగ ఏదన్నా కావాలంటే ఇగ అది కావాల్సిందే
అంతే మరి ఇగ పిల్లలంటే అంతే
ఆ మీకెప్పుడు అండి సంత ఎప్పుడయితదండి
సంతా మంగళవారం రోజు అయితదండి మేమయినా ఎప్పుడు అంగడికెళ్ళమ్
ఆ ఇంటి దగ్గరే పండించుకుంటా
ఆహా లేదు రోజుది రోజె తెస్తడు మా సార్
ఆహా ఓకే అవె బెటరు రోజువి రోజు తెచ్చుకోవడమే బెట్రు
రోజువి రోజే తెస్తడ్ అన్నట్టు
హ్మ్
హ
ఆ మీ ఊరుకును తొరూరుకి ఎంత డిఫ్ డిస్టెన్స్ అండి
ఆ తొరురుకు మా ఊరుకు ఒక కే కిలోన్నారా కే అదే కిలోమీటర్ ఉంటాది
అవునా ఓకే ఉ వాకబుల్ డిస్టెన్సే అయితే
ఆ ఆ
వాకబుల్ డిస్టన్సా అన్ అంటే నడవనికి వెళ్ళే అంత డిస్టెన్సే అయిపోయిందా అండి
ఆ
పడుతున్నారా ఇంకా
ఇంకా పడుతున్నామండి ఎందుకేమన్నా బిస్ డిస్టబెంట్ వస్తాన్నా.
ఆహా అదేం లేదు ఆ సౌండ్ ఒక్కొక్కసారి కరకర్రా అని వస్తుంది.
ఆ పడుతున్నా అంటే అక్కడికి పోయి ఎత్తుకొచ్చుకొని పట్టాలి కదా.
ఆ ఒక్కరే ఉన్నారా మీరు వేరే వాళ్ళు ఎవరు లేరు
రోడ్డు మీద ఎండ పోసి ఉమ్ ఇక్కడికి వచ్చేసి పడతాన్నా ఇగా
ఆహా ఓకే
కొంచెం ఇవాలా ఎండ వెళ్ళిందండి కానీ
అవునా నేను కూడా బట్టలు ఆరేయాలండి వర్షం ఎప్పుడు పడుతుందో తెలవదు ఎప్పుడు ఆర్
అహహ అందుకే నేను రోజు పొద్దున్నే పిల్లలకు పోస్తున్నా స్నానం.
హౌ
పొద్దున్నే పోసేసి పొద్దున్నే పిండుతన్న ఇగా అసలు క్కేపట్టుడు ఉన్నదంటే నేను పొద్దునా తానం చేయకపోదును పట్టినక్కనే తానం చేద్దును మంచిగా.
అయ్యో యే రేపు ఇగా తప్పదు కదా ఇంకా పో అవును చెమట చెమట అనిపిస్తాది పని చేసినంకా.
గట్లా
ఆ
హు
ఓకే అండి
ఆ ఓకే అండి